ఆ ఏంచేస్తున్నారు ఏం లేదండి ఖాళీగానే ఉన్నాండి ఇవాళ లే రోజు ఏం జేస్తారు రోజు డ్యూటీకెళ్తాండి
అవునా
ఉమ్ తిన్నరా
ఆ తిన్నాను
ఏం ఏం కర్రీ చేసారు మరి
సాంబార్ చేసాను ఈ రోజు నిన్న చికెన్ ఉండే చెప్పండి
పండుగ వస్తుంది గదా ఏమన్నా ప్రిపేర్ అయ్యారా
ఏహి ఇమన్నా జక్
అవును అవును ఎక్కడ చూసినా మూవీలు అచ్చి యూట్యూబ్ లో చూసిన న్యూ జూశిన పేపర్లో జూశిన గ్యాస్ సిలిండర్ల తోనే ఇబ్బంది అవ్వే పెడుతున్నదిగా మొత్తం
క్యాస్ట్ టోటల్ డబల్బుల్ ఫిఫ్టీత్రీ పెంచేసారు
అంటే ఇప్పుడు మరి అట్లయితే మరి పండగ జరిగ్ క్క రెంది
ఏవున్నంతల జేసుకోవాలి
ఉన్న అంతలే ఉంటదండి పండుగ వస్తుంది కాబట్టి ఇప్పుడు రెప ఆ ఉగాది వస్తుందిగా ఉగాది వస్తుంది ప్రజెంట్ మీరు మీ అమ్మగారు ఇంటికి వెళ్తారు గ
ఆ వెేళ్లాను వెేళ్లాను
వెళ్ళరా
ఆ ఆ వెళ్ళానండి
అయ్యో ఇప్పుడు అంటే వెళ్తే రేప్ అంటే షాపింగ్ షాపింగ్ కూడా చేయర పండుగక్ మీరు ఒకవేళ శారీ మీ హస్బెండ్ అంటే ఒక సీట్లు తీస్
కరెక్టే గాని వెళ్ళామన అనుకున్నాను గాని ఇగ ఇప్పుడు ఎండలు చాలా ఉన్నాయి మళ్ళీ అందులో ఒకటి ఇగ పాపకు కూడా ఏం తినట్లేదు మొన్న ఎండకెళ్ళిసోచ్చిన దగ్గర నుండి ఎందుకనేసి వెళ్లొచ్చాను
ఉ మరి పండుగకి ఏమన్న పిండి వంటలు చేస్తారా చేయరా మరి మీరు
చూడాలి ఇగ సిలిండర్ ఒకటి ఎక్స్ట్రా తెచ్చుకొని చూడాలి
ఏందండి మళ్ళీ మనకు కట్టెల పోయ్యి రోజులు గుర్తుకొస్తాయి మళ్ళీ చేతే
అవునం
మ్ కట్టెల పోయే బెస్ట్ కదా ప్రస్ ఎట్లయినా నాచురల్ ఉంటాయి కదా
కరెక్టే గని ఇక్కడ దోరకవు కదా కట్టల్ దోరుకవు ఎం దొర్
అమేకు పిండి వంటలు చేయొచ్చ మరి
మ్ చేయొచ్చు పిండి వంటలు చేయొచ్చు
అవునా ఎలా చేస్తారు నాకైతే ఐడియా లేదు
మీ మిసేజ్ చేస్తతి మీక్ ఎందుకండి ఆ శ్రమలు మీర్
అంటే కొంచెం నాలెడ్జ్ కోస్ అంటే ఎలా చేస్తారని అదేం లేదు
ఎలా అంటే కారపూస చేస్తాను గ్యారెలు చేస్తా మా పాపకు చిన్న పాప పే కదా కారపూస అయితే కొంచెం ఆ చాయలా నపి పాలల్లో నానబెట్టిసి ఇవ్వడం అలాంటివి చేస్తాను
అవును ఈజిగా డయార్జిన్ అయితయి కదా
అవును అందులో కారం కూడా ఎక్కువ వేయం కదా వాముజీర వే ం కాబట్టి డైజెషన్ ఈజీగా అయితది మ్
ఆ మరి పన్ పండుగకు మరి పండుగ ఎలా జరుపుందాం అంటుంటారు పండుగ అంటే ఇప్పుడు ఇప్పుడు అలా ఇలగ ఉంటయి కదా కొన్ని
ఇగ పండుగ అంటే మా పొద్దుట లేచి ఇంట్లో పనంతా చేసి మళ్ళ ఉగాది పచ్చడ చేసుకోవడం లాంటివి చేసి ఇంకా ఎ దన్నా చేస్తాను కారపూస మరే ఏదన్నా చేస్తాను పాపకు పాప స్వీట్ ఎక్కువ అయిపోంది పాకంలో మ్ టైం పాస్ కు తినడానికి ఏమన్న చేయ్యలనేసి చేస్తున్నా చెప్పండి మీ గురించి
మా గురించి ఎముందండి మా గురించి ఏం లేదు పండుగోస్తుంది కదా పండుగ అంటే ఇప్పుడు కనీసం షాపింగ్ అంటే ఇప్పుడు నూతన సంవత్సరం మనకు ఉగాదంటే ఇప్పుడు వచ్చేది కూడా మనకు ఆ ఇది మ్ అడే జనవరి ఫస్ట్ అంటే ఆంగ్లేంలం మ్ వాళ్ళు జరుపుకునే పండ్ మ్ ఈ పండగ క ఏ మనము పాడి పంటలు అంత చల్లగ ఉండాలని మా వాళ్ళు
అ
ఉ దేవుళ్ళ పూజలు గోమాత పూజలు ఊ జరుపుతారు పా మన్న పంచ పచ్చడి కూడా చేస్తారు. షడ్రుచులతో ని
మీరు ఎక్కువ మీకు ఉగాది పచ్చడి ఇష్టమా బక్షల్లు ఇస్ టమ
మాకు ఉగాది పచ్చడే అంటే ది ఇంతవరకు చేయలేదు. అది ఎట్ల ఉంటయో కూడా తెల్వదు నాకు
అవునా చాలా బాగుంటాయి మేము అప్పుడప్పుడు తినాలనిపిస్తే కూడా చేసుకుంటా నేను ఇంట్లో బక్షాలు ఇవు ఉగాది పచ్చడంటే సంవత్సరం ఒక ఒకటే సార్ లేం కానీ
అంటే ఇపుడు ఆ పేరు విన్నడం కూడా ఇప్పుడే ఫస్ట్ టైమే
మరీ ఏమి వరే ఏం చేసుకుంటారు
అది ఆ రోజు ఆ
మ్
ఏముంది యొక్క ఆ అంపు ఫస్టు మార్నింగ్ చేయలేం లేవంతోని మనం పనులు ఐపోయినంక ఫస్ట్ మనం తినేసినంక ఆ పిండి వంటలు అదే మన నీదే సాకినాలు కారయి చేస్
సకినాలు బాగుంటాయి కానీ చేయడం చాలా కష్టం కదా.
ఆ దానికి ముగ్గురు ఉంటనే కేటాయించాలి టైమ్ ముగ్గురు ఒకరు ఒక పోసు ఒక పొయ్యాలె ఒకలు తియాలే ఒకలు ఆ నునెలో వెంచాలి కదా
అవును అవి ఎన్ని చేసినా చాల తక్కువగా అనిపిస్తాయి
అవును
మి లంచ్ అయిందా
మ్ కాలే అండి మార్నింగ్ టిఫిన్ చేసిన నైట్టు మారేజ్ వెల్లాకే వచ్చిన
ఎలా జరిగింది మీ ఫ్రెండ్ పెళ్లి
బానే జరిగేంది మ్ మ కని నైటు భారత్ లోనే కొంచెం గొడవలు అన్నాయి చిన్న చిన్న గొడవలు అయినాయి అన్నట్టు
పెళ్లి ఇలా గొడవలే కామన్ అసలు
చాలామంది గొడవలు
పెళ్లి గోడవలు కామను
ఆహ్ అది గొడవలేంది పెళ్లే కాదు అసలు
అవును అయిన పెళ్ళిల్లకి గోడవలు జరగాల్సిందే అప్పుడే కొంచెం మజ ఉంటది. టెన్షన్ ఆ అది ఎలా జరిగేంది తరువాత ఎట్లా జరిగిద్దో అదే ఉంటది అసలుక్కు
మాకు మాక్ రెండియలు మంచి అమ్ముడు పోయిండు యాబైలక్షలలకు అమ్ముడు పోయిండు మొత్తానికి
కట్నం తీసుకొని పెళ్లి చేసికుంటే తర్వాత ఉంటది.
అంతీగనే అన్ని అమ్ముడు పోయిన అంటేనే ఐదు ల తమ్ముడు పోయిండు ఇగ ఒక్క ఒఖ సిక్స్ ఉన్న తర్వాతకీ వానీ హ అవన్ని ఏదో ఏదోవి లవ్ మ్యారేజ్ కాబట్టి ఏం గాదు అదే కొత్త అమ్మాయి అయితే కుండలు బారకు తన గురించి తెలుసుకోవడాని ఉంటది. ఆల్రెడీ లవ్ మ్యారేజ్ కా తెలుసుకున్న అమ్మాయి కాబ
తెలుసుకొని ఉన్న అమ్మాయి కాని
అ అనుకు తన ఏమనుకుంటది అంటే బిడ్డ దొరికినావురా ఇక నిన్ ఆడుకుంట నాకు ఇదే టైమ్ అన్కుంటది.
ఆ ఏమో ఏమనుకోవడం ఎంటో గాని ఈ కొత్తగా పెళ్లిల్లు అయ్యే వాళ్ళకు ఇప్పుడు గ్యాస్ కష్టాలు ఒకటి కట్టలు దొరకవు. ఆ ఇంకా నాలుగు రోజులుయితే పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా పెరిగితే మళ్ళీ అవి కూడా దొరకవంట కదా
అవునంట నా కూడా అంత తెలద్ గ్యాస్ మాత్రం ఇదే కొంచెం ఇబ్బందే కానీ పెట్టులు ఒక ఎక్కనుంచినా ఒక్కొక్క అంచనా వొత్తు ఉంటది. మన పెట్రోల్ డీజిల్ ఇట్లా పక్క దేశంలో ఏదో యుద్ధాలు జరుగుతుంటే ఆపుతున్నారంట ఇరాన్ ఇంకేదో సంథింగ్ దేశాలల్లో
అంటే ఇ
అంటే యుద్ధం విషయమిన కవర్ తెచ్చిన అంట కదా
స్టార్ట్ జేసిన మనోళ్లు అంటా సైడ్ నుండి
సేమ్ ఉంది నాకు తెలివది అది అంటే నేను ఎక్కువ న్యూస్ గిట్ల ఏమి చూడను.
నేను కూడా చూడను వాళ్ళు వీళ్ళతోటి
అవును మన ఇన్స్టాగ్రామ్లల్లో సోషల్ మీడియా దాంట్లో పోస్ట్ లు పెడతారు జరిగింది మీమ్స్ ఆ మీమ్స్ చూసిన అప్పుడు నాకు ఆహా అవున అనిపిస్తది తప్పని ఎంలే పండుగకి మరి ఏటన్న సినిమాకెళ్తారా మరి ఆరు ఒక్కరోజు మిస్ సార్ కలినే ఉంటడుకదా
మా సార్ ఆ ఒక్క రోజు కూడా ఖాళీగా ఉండరు. ఖాళీగా ఉండాలంటే ఇంట్లో ఉండాల్సిందే. తనకు లీవ్స్ ఏమి ఉండవు. పండగ హాలిడేస్ అలాంటివి ఏమి ఉండవు కాకపోతే ఇంట్లో ఉం టారు ఎప్పుడన్న
ఉహు
ఉ
బత్కులెన్ జీవిచ్చి మన సుఖంలేని జీవి ట మామ్మలుగా ఉంది అబా
అ అంతే మ
సెలవ లేదు ఏం లేదు ఎప్పుడు ఏదో ఒక టెన్షన్ మా బతుక్కు ఇగ సెలవు అంటే ఇంకా పోయిన రోజు ఎగాలి
అలాగే ఉంటాయి కోన్
అలాగే అంతేగా అంటే మీ అంటే షప్నీ అయితే మాకున్న ప్రాబ్లమ్స్ మీకున్న ప్రాబ్లమ్స్ చాలా డిఫరెంట్ ఉంటాయి కదా అండి.
అ
ఉ ఏమన్నా శారీ తీసుకుంటున్నవమారి ప్పుడు పండగకు మరి
తీసుకోవాలనే చూస్తున్నాను గానీ ఈ ఎండకు బయటికి వెళ్ళాలంటే కావట్లేదు.
నైట్ షాపింగ్ చేయండి
ఆ ఇప్పుడు రంజాన్ మాసంలో ఇక్కడ సి టిలా బాగా జరుగుతాయిలే గాని వెళ్ళాలంటే ఇగ మా ఆయనకు వీలుండదు మళ్ళా ట్రాఫిక్ జామ్ ఫులుంటది ఆయన వెళ్ళాలంటే వీలు కాదంటాడు ఆ ట్రాఫిక్ జామ్లా
ఊ అట్లాంటున్నారు మరి ఆ పాపులు ఎక్కడ ఎవరకనిచ్చేసి వెళ్ళొచ్చు కదా
అమ్మో వాళ్ళ నానా అసలోప్పుకోడట్ల వాళ్ళ నాన అసల్కే అక్సెప్ట్ జేయడు ఎప్పుడన్నా మా పేరెంట్స్ కాగాని వాళ్ళ వాళ్ళది ఎవరన్న ఓస్తేనే వదిలేసి ఆ షాప్కన్న ఎట్టన్నా వెళ్దాం అని అంటేనే ఓద్దు ఓద్దు అని అంటాడు ఆయన
ఉహ్ సరే మరి ఏదోకచ్చేయండి ఉంటున్నా
కానీ